చెప్పిగా ఏ బాధ ఏంటి నువ్ యాడున్నవ్ యాటివేనవ్ మే నేన్ బయటికెళ్లాలి నేన్ మల్లీ జేస్త నేనే జేస్త ఎత్తు నేను కూడా చేస్తా ఆ తర్వాత ఎత్తూ
ఆ
హ్మ్
మాట్లాడనా
డబ్బు టీ తాగవా
సైలెంట్ గా ఉండవుగా గబ గబ మాట్లాడు
ఏంది హ్మ్ ఏం తింటవ్
మ
ఏం తింటవ్ ఆ
నాకేం ఒద్దు మీదు ఆడ తాగేసి రాండి బాగా
తినవా హలో తినవా ఏమీ హ్మ్ తింటవన్న బజ్జి ఏమి
ఏమీ లేదు సరే నేను పీజీ కాడికెళ్తున
సరే సెవెన్ ఫైవ్ జీరో హ్మ్ ఇంక నైన్ డబల్ సెవెన్
ఏం జేస్తున్నారు
ఏం లేద టీ ఆర్డర్ చేసినాము
తాగేసి ఆడిగి పోతరా
హ్మ్ హలో చెప్పు ఏందా సౌండు టీ తాగి బజ్జీ తీసుకొనొస్తా
ఏమ్ బజ్జీ
నీగ్ గావల్లా ఇంగ ప్పో ఆ సమోస్ సరే తీసుకుంటా యమ్మా తీసుకుంటాను బాగీ అ ఏ ఇవి టమాట్లు
రిషితా
ఆ నీతోనే నేమే మాట్లేది ఎందుకు పందిలాగ అరుస్తానావు
అట్టుంటుంది సైలెంట్ గా ఉంటే నాది బోతది
తాగలే ఇంకా ఈలే
ఆ
చెప్పూ
చెప్పాలి ఏం జెప్పాలి చెప్ప్మా వాళ్ళు గూడా బజ్జి బజ్జీ గదా బజ్జి
బజ్జీ దీసుకొని వచ్చేస్తారా
మే హాస్టల్ తీసుకో ఏం దీసుకుంటానని అడుగుతాంది చెప్పు